హలో
హలో
చెబ్రా
ఏడున్నావ్
ఇనే ఇంటి కాన్నా ఉన్న బై కాడికి పోయి అచ్చిన ఇప్పుడే
పోలే టాక్టర్ దగ్గరికి పోతా దున్నటానికి
ఏ పొద్దుగాల పోయినా దున్న వచ్చినా కాగానీ మళ్ళీ ఇంకో రౌండ్ పోవాలి సాయంత్రం పోదా బాగా కొడతాంది ఇప్పుడు
డబ్బా తాకిచ్చుకొని ఎటో పోతివి గా
గలది పెంట పోతా అన్న రా ట్రాక్టర్ లా మళ్ళా రోడ్డు వేటర్ తాగి వె తొతుదని ఆ డబ్బా ఆన్న పెట్టి
ఉట్టింజని వేసుకొని వచ్చినవ
ఆ ఇంజన్ వేసుకొని వచ్చినా మళ్ళా రోడ్ వీటర్ తగియాలే
మ మల్లిలోండన. పోవ
ఆ వాళ్ళు సాయంత్రం వర్ నింపుతారు రేపు పద్దుగాళ్న్నా సాయంత్రం అన్నా చిన్నగా పోయి పోషస్తా ఉమ్
మా అత్తొలకుకూడ అప్పుడు అయితయిగా.
ఏ అప్పుడే అయితుది మల్ దున్ని వచ్చి ఇక నైట్ టైమ్ ఉంటుందేమో నైట్ పో
ఏమోరా అది మొత్తం విరిగింది వేరే టోలు దన్న వేసుకని పోయి దుని రావాలి సాయంత్రం మ. అది రాలే మళ్ళా వాన పడితే ఇబ్బంది అవుతుది
తీసుకుపోతే ఇయిపోవు అప్పుడు మీ బావ ఏసి ఇచ్చినప్పుడు
అవున రా మా బాబాయ్ ది ఉడాతీయకుండా ఉంటే అయిపోరా మళ్ళీ ఆయనే టాక పోతే మనకి ఫీల్ అయితారమని
హు
మన ట్రాక్టర్ అయితే రోడ్డు విటర్ దాక ఈడ్చుకొని పోతే మంచిగా ఉంటది
ఇడ గి టాక్టర్ నరేష్ ఎడ పెట్టొచావు
నరేషన్నది వాళ్ళది గా కొత్త టాక్టర్గా కొన్నారు చూడురా
ఓలాల్లో హాహా అరి గోళ్ల
అ ఆ
అలవాటుకాల
ఆ వాళ్ళు పట్టుకొని పోయిల్లు ఇప్పుడే తెచ్చిపెట్లు గాని మళ్ళా మనం అడుగితే న్న అనుకుంటున్నా అనిగా అళ్ళే ఇప్పుడే కట్టుకొని వచ్చిరు ఆ
మజలు లుక్ లుక్ అంటనే ఉంటారు.
ఇక అందుకనే ఎవళని అడగాలే ఏమో అన్న మొబైల్ బుక్ చేసినంట మొన్న మరి ఎప్పుడొస్తదో ఏమో అది.
శుక్రవారం నాడు వస్తా అన్న అంట గా శుక్రవారమ శనివారం అత్తా ఉన్నాడాంట
ఇ యమ్మ మంచి టైం అయింది శరికా దుక్కులు కొట్టుడు నార్మల్ కొట్టుడు టైం. ఇది ఇప్పుడే ఆ అ చెలక దూక్క అని వేరేట వేరేటాళ్లకు దున్న మని చెప్పి
డెబ్బై గంటలు ఎనభై గంటలు పోయిందంటాండు
ఇప్పుడు మొత్తం ఇబ్బంది అయితది
అదే అన్న అయితే సొక్క కొట్టింది బయటనే బయట తెలవకుండా తెలవకుండా బయట కొట్టిందంట ఇప్పుడు మొత్తం మళ్ళా ఆయన ఆయిన వరకు
ఓ నైటు నైట్ రికవలీలేకుడ దున్నుతారు రా అయ్య
పొద్దుననుక మణి దున్నుతాడు తరదనుక అజయ్ అన్న దంతాండు ఇక
నైటు నిన్న నైటు మేము పదింటికి వచ్చినాము మాది దున్నే ఆడ ఇంకా దున్నుతూనే ఉన్న రా మొన్న నైట్ మొత్తం దునిల్లంట రా నిన్న నైట్ దున్ని
వారం రోజుల కానీ దుంతళ్ అయిపోతా అంట ఇయ్యాలనో రేపో
ఉ బాగానే దున్నుతురు కదా వాళ్ళు
ఈ నాలుగు రోజులు అయిపోగానే కతం ఐదు పార్లు వేసి మనకి మళ్ళా దాప్పించుకుడా మడికట్లు సాలు పెట్టిస్తడుంట
ఆ పటు మంచిగా వస్తాయి రా ఏంద రా ఎకరానికి ఏడు వేలు కున్నా కూడా నే ఒక యాభై ఎకరాలు దున్నితే లక్ష రూపాయలు ఉత్తిగా ఆ ఇప్పుడు ఏమున్నది డీజిల్ కు ఒక పదివేలు తీసేసుకున్నా కూడా తొంభై తొంభై వేలు మిగులుతానేని ఏందిరా మొత్తం కలిపి నువ్వు ఈ ముప్పై వేలు తీసేసుకున్నా కూడా డెబ్బై వేలు మీగు తేరా తక్కువ మిగులుతున్నాయా ర
ఏంటి మళ్ళా నాయుడు అటు చూసి మళ్ళా పోతనే ఉన్నడు
ఆ ఉండాలి మనకు ఉండాలి దున్నుకోవాలి అని గాని
తెగాయిరు పెట్టిండు
ఉ ఉ
ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేత్తను కదా రారా అన్నాడు పోరా అనుకుంటాండు వత్తాండు
వాడు ఇక మనవసొంటోడు కాబట్టి ఏజ్ మన ఏజ్ కాబట్టి మంచి కే దుంతాండు ఇగ చేతగాట్లేదు గది గిది ఏ ముచోట్లే చెప్
అంత లేదు తెలంగాణకు పొమ్మంటే తెలంగాణకు పోతారూ పొద్దునాక అంటే పొద్దునాక పోత
ఆ మంచిగ దుంతాడ్రూ రాడ్
బాగా ఒ మంచి ఏవో ఆజా నచ్చాలంట వానికి ఆషా నస్తే కదా వాల్లెమ్మట ఉండి చెడ పెట్టుకుంటను వాడ అట్లా వీడి ఇట్లా అనుకుంటు చేస్తారంట
ఏమనద్ధుర దుంతాంటే ఎవనికైనా మ మంచిగనే ద్దున్నాలనుంటది రా వా అవాలనా నువు మంచిగ దుంతలేవు లోపలికి దింపి ఆ అదిదాన ముచ్చటి చెప్పిందనుకో దున్నబుద్ధి కాదు నీ ఆనకెల్ సప్పన రాబుద్దయితది
అప్పుడప్పుడు గప్పుడు కూడ గట్నే అంటే మనకిట్లా అడుగుని మూలలు మూలలు పోతాయి అంటే నీ అవ్వ మా ఓనర్ కి ఫోన్ చేసుకో ఆయనోత్తడు అయనోచ్చి దున్నిపోతాడు నాకీడ దున్నితాది అది దున్నడానికి కొత్త ఎక్కినాయ్ అన్నాడంట కధం
అందరికంగంటే ఆ నే ఇప్పుడు నా దేనా అంతే మొన్న ఆ గల దుంతానికి పోతే లోపడికిపోతలేదు గారా అంటే వాన పడ్డదే నిన్న నా ఇయ్యాల పోయి దుంతే నీకు ఎట్లుంటది చెప్పు రా ఐదు వారాలు ఆమేకంట గడ్డలు పోతాన్నాయంటా ఆమ ఐదు పారాలు పోతదా ర పోతది చూడరా మధ్యలో మేరుగుతా మధ్యలో ఉంటానే చెప్తంది రా నాకే ఇంకా జూనిటు నిన్న తెలివదంట గాని మధ్యలో పోతా లోపడా లోపడ మల్ల పైన
అసంటప్పుడు బండి ఎక్కాలేదు సార్
మా నేను అదే అన్న దున్నమంటే దుం త లేకుంటే లేదా అని అన్నా ఇంకేదో అని మొబ్బాయిపోయి ఎందుకు మళ్ళా వాన పడుతదేమో అని నేనుపోతే ఆమె ఆడకిపోతే అక్కడ లేదు
పూలాలమోన వాళ్లేనా
కాల్లే తిరిగినావ నీ యవ్వ డబ్బా డబ్బాలే తిని పాడి దెంగిన మా కాడికి పోయి మాది మర కొట్టిన అరకొరం ఆ మళ్ళ మాది కొట్టినా ఇడికెలే ఈ ముకేష్ గాడు లేడు మళ్ళా పోయి వాల్లే దున్నిన పొద్దుగాలా పోతే పొద్దుగాల పది మన పదింటికి పదిన్నరకు పోతే సాయంత్రం ఐదింటికి వచ్చిందిరి అయ్య
అందుకే ఆయన మంచిళ్ళకి రమ్మంటే రాలే వండగా మంచిది తెత్తానికి అయన ఇయలా ట్రాక్టర్ తోలేకి పోయిండు
ఆ ఒరే పొద్దుగాల పొయ్యి ఐదు ఇంటికి వచ్చింన అన్నం లేదు పొద్దుగాలే అన్నం కూడ తినలే టిఫిన్ చేసినాం ఇతలకు టిఫిన్ చేసిన తీర వచ్చి పోతనే ఆ టైమ్ అయ్యింది రోడ్డు పెడద అయితే ఏం కాకపో ఐదు పరాల అతే సరికే ముందరికి ఎనకకు ముందరకి వెనకకు చూ వెనకక చూసుడు ఉంటుంది దంది
కొట్టి కొట్టి ఇబ్బంది అయ్యింది ఒక రోజు మొత్తం మల్ల
కొ వపార లే ఆ కుక్కరు ఉన్నార వాడు బబ్బులు గాడు వచ్చిండ ఇప్పుడే
అ తరుపతి కి పోయి ఆరాడు
తిరుపతి పోయిండు వచ్చిండు మళ్ళా గుండె చేసుకుంటడంట మళ్ళీ ఇంకోకడేకన్నా ఒక్కక్క సరిపోదంట
ఏ వాడు అందంగా ఉంటాడు
అందంగా ఉంటాడు మంచిగా
అందగా ఉంటాడు లవర్లు ఎంత మంది వుంటారో మరి
ఏ హే
ఎప్పుడొచ్చినావ్ తిరుపతికి వాడు లడ్డు ప్రసాదం కూడ పెట్టాడ రా తిరుపతి పోయి వచ్చి మూడు రోజులుగా నుంచి వెళ్ళ ఇట్ నీకెళ్ళి వెళ్తలేగా ఆ గుండు చేయించుకున్నాడ
ఓహో పేపర్ పట్టుకొచ్చిండు పేపర్ లో లడ్డు
ఆ వాడు ప్రసాదం
తెచ్చి తెచ్చి ఒకలడ్డే ముగ్గురు చేసి ఇచ్చినంట సగం సాగంలో
అడికిపోతే మంచిగా ఒక పది లడ్డులు పట్టుకొని రావాలిర అందరికి ఇ య్యలే
ఒక్క లడ్డు సొంతంది లేదంట
ఆహా ఏమో సౌండ్ వత్తాంది ఎందిరా మొత్తం
బాడీలు వాడుకొచ్చిండే ఎక్కడో ముఖ ముఖమస్తాడు మొత్తం ఇదంత
ఎందు నీ సల్కుండాల కాని కొంచెం అంత మొత్తం
అదే మరి కొంచెం అంతనైనా చెలుకుండాలిరా నే మొత్తం ఫొలం చేసుకుంటే ఇబ్బంది ది ఏహ ఎట్ల ఏ అం కూడా చిలక కొంచెం అంతా న ఉండాలి మన
ఉంటది ఉంటా
మొత్తం పొలం చేసుకుంటే ఏ పని ఉండదు పాడుండదు న అమ చెలుకుంటే నేను నిన్న దుంతాని పోలే అమొన్న ఐ ఐదు అటికలే మాది దునింది అటికళ్లే ఆ అడ్గలా దున్న అతికెళ్ళే దున్నొత్తా అంటే మొత్తం లు దూరు ఉన్నాయి ఆగి చూసినా మీదైనా కాదా అని మరి మరి ఎక్కడికన్నా వచ్చినా రాలు బోషినే గింజలు బోసి మొత్తం మొత్తం మడికాట్ వసి లేంద్రా నేను పిచ్చిన్నాయనా
ఏపిచిన కేకరా ఏపిచ ఇంకా అరకెరందక అిన మొత్తం ని మల్ల మొత్తం మాచగాడతే నీలెళ్లు మళకాలం కూడా వర్ష పండుద
ఆ మళ ఎండాకాలం నీళ్లు ఉన్నయి
మళ్ళీ ఇబ్బంది కదా అదే ఈ మనం చేసుకున్నానికి అంత నవలోపాలు అవుతాం అందరు
సగం బండి సగం మొత్తం పోతుది
మీరిక ఏ పడున్నారాను న్నాకోగా మంచిగా అచ్చగాజీలు నీళ్ళు వీళ్ళు
అదే చెలిక అయితే మొక్కతోన్న వేసుకుంటే న అమ్మ వారాన్ని రెండు వారాలకు ఒకసారి నీళ్ళు కట్టుకున్నా నడుతది అని
అే వానకాలం అడ్లా ఆడ ఇడ పండితే రాజ మొక్కజొన్న నేష్ పడేసి మొత్తం మల్లాల నీళ్ళ మధ్యిన వారతి
పోలాడ్ కైతేని అ నీళ్ళ గారు నీళ్ళు పెట్టాలా లేకపోతే ఇబ్బందిే ఆ నిలతో ఇబ్బంది ఉంటది పని కూడా ఎంత ఉ
కానీ ఒక్కసారి రాళు చెక్సుకొని వరాళు వేసుకొని మాందులు కొట్టుకునింటే కాఖతానే
నాకంతే ఏం పని ఉండదులే కానీ నీళ్ళ తటి ఇబ్బంది దానికి మళ్ళా అది ఒకసారి పండుతుంది ఒకసారి వండదు ఏందో అది
ఆ పన్నుడు దేవుడుేరు కాదు కాని నీళ్ళు అయితే ఎప్పడుకి ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి నీళ్ళు
నీల్ నీళ్లులేనిది కష్ట మొత్తం గడ్డి పడుతుది అటు ప పంట ఎండిపోతుది అగమా ఆగమా అగగమా ఆ
ఒకనాడు తప్పించు ఒకనాడున్న వాన పడుతుంది మాగా గాని
త
ఇ నండా కాలం అప్పుడే ఇబ్బంది
పో అప్పుడు నీ ఈ కాాల ఇట్లా మొన్న ఎట్లయింది అందరి ఏ పోలే బా సగం సగం బారేచ్చుకున్నారు నా ఇల్లు ఉంటె జారు పట్ తటు పాాడుగానే ఆ పండినవాటి ఇ ఒడ్డ్లు కొను లేదు పాలలేదు నమ నెల రోజులు నలభై రోజులుార ఉంటే మావి నలభై రోజులు ఉన్నయి పోశినా కానీ నుంచెలి ఆడ్నే నీ అవ్వా మా ట్రాక్టర్ లేకపోతె తే మా ఇంకా పది రోజులు ఎక్కువనే ఉండూ మళ్ళ నేన్ ట్రాక్ క్టర్ పోయి ఆడ పెడితే లో లోడ్ ఏశిన్లు పడకం పోయి మిల్లులో పొయి ఏశొచ్ చ్చినిగా ఆ మాములుగా గాదు ఇగా ఇబ్బంది అయింది బాగా
ఇబ్బంది అయ్యిందీ అది ఇగా అట్లా ఇది ఇట్లా.
తిన్నవా మరే ఎక్కడున్నవ్వు తిన్న తిన్నా ఎక్కడున్నవ్వు. పామరి వత్తానా ఒకటి థంబ్స్ అప్ తెప్
రేయ్ ఒకటి థంబ్స్ అప్ బాటిల్
సరే మరి బబులి గానికి పైసలు కొడతా పట్టుకొని రమ్మను హ్మ సరేదే. ఆహా పోతరా వాడు మరే
ఏ పోతడు వానికి ఏమైన వానికి ఏమన్నా అదైందా.
అంతేనా మా పైసలు వానికే కొడ్ తొందరగా పొయ్యీ పట్టుకొని రమ్మని చెప్పూ ఈ నేను గూడా ఈడనే. ఆ నేను గూడా మా